హలో
హలో
హలో ఆ అదే ఇప్పుడు ఇంకొక అమ్మాయికి కాల్ చేసిన నువ్ చెప్పింది నీ కన్న ఎక్కువ కాద అంటే మళ్ళీ ఆ టూ గర్ల్స్ గుడి చ చేత్తా రని యూజ చేస్తాన్నా
ఆహా
అవున
ఆ వింటన్నా
ఆ
ఏమి
అయితే ఫస్ట్ లాగిన్ అయిన నెంబర్ కి ఎయిట్ నైన్ ప అయితే
ఆహా
మ్మ్ ఇంకా అకౌంట్ లో పల్లేదు జస్ట్ ఓన్లీ ప్రాసెసింగ్ అని చూపిస్తుంది
ఆహా
అవునులేండి ఇంకా ఏమి చూస్తున్నావు ఏం పండాలండా ఈ వెబ్ సిరీస్ సూపర్ ఉంది కాదరా
వెబ్ సిరీసా
హబిట్
అవునా
ఆ చాలా బాగుంది ఫార్టీ ఫైవ్ ఎపిసొడ్స్ అయిపొయినాయ్ వచ్చిన కానిచ్చి అదే చూసుకుంట కూర్చున్నా నిను అయితే పాకాలకు వచ్చిన కానిచ్చి
ఆహ్
బాగుందా అసలు నైట్ అలా కూడా పన్నెండు పన్నెండు అయితుంది
చూసిర్ర వాళ్ళు
ఫోన్ చూసుకుంటాను
కుంటర కూ చంవ్ అనుకున్నావా అంటున్నా
ఆ చూ చూస్తునే ఉన్నా అసలకి అదేంటంటే నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి అనేసి దాన్నే చూసుకు చూసుకుంటా అట్లే చూసుకుండ ఉండు అయిత ఈ కాల్స్ అయిపోతే ఒక టెన్షన్ అయిపోతాది చూడొచ్చా అని చూస్తున్నా
అ
మ్మ్ చాలా బాగుంది అసలు నేమ్స్ అయ అందులో నేమ్స్ బాగున్నాయ స్ల్కి క్యాక జ అండ్ న్యాచురల్ ఉంది రా ఆ న్యాచురల్ అంద డాక్టర్స్ అనమాట ఒక హాస్పిటల్ లో ఆ సీన్ అంతా మొత్తం ఆహ హాస్పిటల్ లోఅ ఆపరేషన్ చేయడము అవి డిసీజెస్ నేమ్స్ అవి ఇవి అన్ని కరెక్ట్ అసలు నికి ట్రీట్మెంట్ అన్ని కరెక్ట్ కరెక్ట్ గా అనిపిస్తున్నాయి అసలకి మ్యసామ్ ముూవీ వబ్ సిరిస్
మ్మ్ హ్హ్
మ్మ్
ఎన్ని ఉన్నాయ్
రెండు సీజన్ రెండు సీజన్స్ ఉన్నాయి ఒక సీజన్ లో హండ్రెడ్ ఎపిసోడ్స్ ఉన్నాయి ఒకటి థర్టీ మినిట్స్ కన్నా ఎక్కువ ఉండవు ఒక ఎపిసోడ్ థర్టీ మినిట్స్
ఇంకా టూ హండ్రెడ్ ఎపిసోడ్స్ ఉంటాయి
ఆ సీ సిరిస్ ఉందా
మ్మ్
వామ్మో ప్చ్ భలే అనిపించింది అంతే ఆ ఎక్కడ చూడని మూవీస్ అయిపోగానే లవ్ స్టోరీస్ హైడింగ్ ఎంత భలే అనిపించింది అసల్కి ఆ ఫస్ట్ ఏందంటే ఆ ఇంగ్లీషు పైన భలే అనిపించింది
మ్మ్ హ్హ్
వాళ్ళు మాట ఆ వాళ్ళు మాట్లాడుతుంటే అరె మనకు ఎందుకు వస్తలేదురా ఇంగ్లీషు అని కొన్ని వర్డ్స్ నేర్చుకుంటున్న అందుకే
మ్మ్ హ్హ్
బాగుంది ఇట్ల పెట్టుకో వింటా ఉంటా అసల్కి సబ్ టైటిల్స్ ఇంగ్లీష్ లో పెట్టుకొని చేసుకో మా మూవీ డౌన్లోడ్ చేస్ కో వెబ్ సిరీస్ వేసుకో చాలా బాగుంది
మ్మ్ హ్హ్ అంత చూసే ఓపిక లేదులే నాకు
హా హ్ అంతేనా ఓపిక లేదా టైం లేదా టైం ఎట్లాగు ఉంటదిలేగాని ఓపిక లేదు ఆ ఒక్కసారి చూసవనుకో బాగుంటు ఆ రీనా రీనా అమ్మాయి బాగుంది క్యూట్గా
అయితే చూత్త మ్మ్ హ్ మ్మ్ హ్హ్ అయితే చూత్త
అ హా హా హా బాగుంది రీనా అమ్మాయి
మ్మ్ హ్హ్
మ్మ్ హ్ ఇప్పుడు అంటావరా తిన్నావ్ పండుడేనా
మ్మ్ హ్ అబ్బా మ్మ్
ఇలా ఫ్రైడే విక్రమాన్ డ్యూటీ కూడా ఈ రోజు రిలీజ్ అయింది ఎపిసోడ్ విక్రమ్ ఆన్ డ్యూటీ కూడా రిలీజ్ అయితది అంటున్నా వెబ్ సీరీస్
మ్మ్ రిలీజ్ అయిందిగా విక్రమ్ ఆన్ డ్యూటీ
ఆ రిలీజ్ అయింది కాని ఎపిసోడ్ ఎపిసోడ్
వెబ్ సిరీస్ లెక్క చేస్తాన్ల దాన్ని
ఆ వెబ్ సిరీస్ లెక్కనే అది ఆ ఎవ్రీ ఫ్రైడే వస్తది ఆ
మ్మ్ హ్హ్
ఫ్రైడే ఫ్రైడే వస్తది
మ్మ్ హ్హ్
మ్మ్ ఇది సిక్స్ తర్టీ సెవెన్ అనుకుంటా మే బి అది కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ గానే ఉంది గాని ఇదైతే నైస్ గా ఉంది
మ్మ్ హ్హ్
కానీ ఎన్ని ఎపిసోడ్లా అనిపిత్తది
మ్మ్
ఏన్ని ఎపిసోడ్స్ ఆ అని అన్పిస్తంది ఒక వన్ అవర్ లో త్రీ, ఫోర్ ఎపిసోడ్స్ చూస్తున్నాం. ఆ
ఉహూ.
స్కిప్ చేస్తున్నా కొంచెం కొంచెం లగ్ ఉన్నావి కో ఏసీ హే కొన్ని సీన్స్.
నేను ఏం చేస్తా అంటే అన్ని ఎపిసోడ్లవి కంప్లీట్ అయిపోతది చూడు.
ఆ.
అప్పుడు చూస్తా వరుసగా. ఉం సస్పెన్స్ ఉంటది.
అర్థం కాలే.
అన్ని ఎపిసోడ్లు అయిపోయినాక సీజన్ మొత్తం అయిపోతది చూడు. అప్పుదుంత కతం. అన్నీ ఒకసారి చూడొచు ఇగా ఏ సస్పెన్స్ ఉండదు. ఇప్పుడు వన్ వీక్ వెయిట్ చేయాలే.
ఎందుకు ఆల్రెడీ రిలీజ్ అయినాయి కదా ఇప్పుడు చూస్తది. ఆహా విక్రమాన్ డ్యూటీ అంటావా విక్రమాన్ డ్యూటీ అంటావా ఓకే ఓకే. కే. అయ్యో సస్పెన్స్ ఉంటనే ఇప్పు నల ఉంటది. ఆ ఏం చేసుకోను ఒసేయ్. ఎంకామ్మా. టమాటాలు దెంపుకోచినవేందే పచ్చడ నురుపో రోట్లో ఏశీ.
రోల్ ఎక్కడ ఉంది. రోల్ ఎక్కడ ఉందని పోతున్నావ్. టాటా దడ. కనీం. బాగుందిలే విక్రమాన్ డ్యూటీ కూడా కొంచం ఇంట్రెస్టింగ్ ఉంది. చూతవర కాజల్ ది కాజల్ కార్తీక హర్రర్ మూవీ అట్ట.
అరున్న.
కాజల్ అండ్ అరుణ కాదు కాజల్ కార్తిక అని. హర్రర్ మూవీ అట కాజల్ ది.
చిప్రాస్పిటల్ ఉమ్ అది అదది గాజులు ఏసుకొని పోయి కొట్. పోతది.
ఆ.
పోలీస్ లేదా దాంట్లో.
ఆ ఆ.
ఆమె పోలీసు కదా దాంట్లో అంటున్నా.
ఏమో నేను ఏడ చూసిన చూడలే మొత్తం.
ఉహు చేసిన మంచిది.
చూడాలిగానీ అంత టైం లేద్. ఆ.
ఉన్న పనేముంది.
అంతే అంటావా చేసే పనేమ్మన ఉందా ఎంలేదైయ్ గా.
బెడ్డు మించి దిగట్లేదు. టు టైమ్స్ ఓ త్రీ టైమ్స్ ఓ దిగుతాన అంతే. అదైనా వాష్ రూమ్ వచ్చినప్పుడు దిగుతా పోతా వత్.
ఆహ. తెతంది బలు పోసీ‌ అమ్మ. ఏందమ్మా. నీళ్లు పెట్టిందా అమ్మమ్మ అ. ఓ నియావ చిన్నది అతే భలే కతలు పడట్లే.
ఆ
తీస్తస్తలే నిల్చ సార్ అ ఇ నువ్వు కూడాలా ఆన పూచుకుంటావా ఒక టూ మినిట్స్ ఆగు అ స్నానం చేస్తారంట ్రస్లిప్పంటే
కళ మమయపితంద
ఆ
ండ
ఇ
నువ్వు వచ్చినవు అంటే మరి ఓల్డ్ మీడ్కి వస్తే ఏమైంది
ఎంట ఏుకు మ ఇప్పుడేనా శ్రీరామనవమికి
సారీ శ్రీరాందమ్మన్ ఉగాదుకి అ అది కస్తయిపో ఆ ఏమ